హలో
హలో హాయ్
ఆయ్
ఏం చేస్తున్నారు మ్మ్ హలో
హలో టీ తాగుతున్న.
మ్మ్ హ్మ్
మీరు త్రాగిండ్ర టీ
ఆ నేను ఇంతకు ముందే మిల్క్ తాగిన
టీ తాగుతలేరా మీకు టీ ఇష్టం కదా
ఆ అంటే టీ అంతేం ఇష్టం ఉండదు, కాకపోతే హెడేక్ వస్తదని పాగిరా మ్మ్ మార్నింగ్ తాగిన టీ, ఇప్పుడు మిల్క్ తాగిన
స్నాక్స్
స్నాక్స్ ఏం తిన్లేదు ఏమన్నా చేయాలా అని చూస్తున్నా. కానీ ఏం చేయాలా అని అర్థం అవట్లేదు.
బియ్యం పిండి ఉంటే సర్వ పిండి చేసుకోండి
నక్ చేయరాదు.
ఈ బియ్యం పిండి ఉందా మీ దగ్గర
బియ్యం పిండి మరి ఉందో లేదో తెలియదు.
బియ్యం పిండి ఉంటే ఏందది ప్రాసెసు ఆనియన్స్ మ్మ్ కొంచం వెల్లుల్లి, జీలకర్ర ఒక్కటేస్కుంటే టేస్ట్ బాగా వస్తది. ఇగ మిగిలినవన్నీ ఆప్షనల్ పల్లీలు శనగ పప్పు
వేసిల్లా స్నాక్స్
మేము ఏం చేయలేదు. మా పాప ఇప్పుడే పడుకుంది. ఫోర్ థర్టీకు పడుకుంది.
మీ పాపకి ఏమన్న స్నాక్స్ పెడతారా ఇప్పుడూ మీ పాప స్నాక్స్ ఏమన్నా తింటదా
చేంజ్ అయినయి ఇప్పుడే పడుకుంది జస్ట్ ట్వంటీ మినిట్స్ అయింది మళ్ళీ ఇప్పుడే లేచి కూర్చుంది.
అవునా
మ్
నిద్రలో డైలీ ఎన్ అవర్స్ పడుకుంటుంది ఆఫ్టర్నూన్
చు మించు ఏం లే
మ్ హుమ్ డైలి ఎన్ని అవర్స్ వర్క్ ఉంటుంది
అపెక్ ఒక రోజూ నిన్నైతే లేవ నిన్న త్రీ అవర్స్ పడుకుంది
అవునా
నిన్న మంచ్
మ్ హు అదెందుకు లేచింది
ఇప్పుడే! ఈ రోజు లేట్గ పడుకుని, మళ్ళీ ఇప్పుడేలేసి, మళ్ళీ పడుకుంటుంది.
ఉ మల్లీ వంటజేయల్నా నైటు
నైట్ కీ వంట లేదు ఆఫ్టర్నూన్ దే ఉంది ఆఫ్టర్నూన్ కాకరకాయ ఫ్రైయీ, మా బేబికీ సాంబార్.
సాంబారా
మరియు
సాంబారే
ఫ్రై కొంచమే అయ్యింది. కాకరకాయ ఫ్రై ఈ రోజు ఆ మా హస్బెండ్ వాళ్ళకి పార్టీ ఉంది సో, వాళ్ళ డిన్నర్ బయటన్నె ఆఫిస్ లొ
ఆఫీస్ పార్టియో ఎవర్కి
వాళ్ళ డిన్నర్ బయటనె
మ్ హూ
మీరేం కర్రీ ప్రిపేర్ చేసుకుంటరు డిన్నర్ కి
డిన్నర్ కి ఏమన్నా ఫ్రైడ్ రైస్ కర్రీ టొమాటో ఫ్రైడ్ రైస్ చేద్దామనుకుంటున్నా.
చేసుకొండి, అందులోనే ఎగ్స్ ఉంటే, ఎగ్స్ ఏసుకోండి.
ఆ ఎగ్స్ మార్నింగ్ బాయిల్ చేసినా. ఒక ఎగ్ ఉంది. భుజం వేసి తాయిపోత్తు.
అవును.
ఊ
ఈ మధ్య ఏమైనాటెంపుల్స్ కి వెళ్ళిరా
ఈ మధ్యలో అంటె, మా దగ్గర ఒక టెంపుల్ ఉంటది, గంగపూర్ టెంపుల్ అని. అక్కడికి ఏళ్ళినాము.. కరుణాచలం వెళ్ళినాం. ముంజావూరుకి ఏళ్ళినాం.
అన్ అరుణాచలం బాగుందా.
బావుంది అరుణాచలం. గిరి ప్రదక్షిణ కూడా చేసినాం ఫోర్ అవర్స్ పట్టింది. మేము వెళ్లొచ్చిన తరువా మేము వెళ్లొచ్చినాక ఇంకా. ఇంకా పబ్లిక్ ఎక్కువ అయిందటా.
అప్పుడు హాలిడేస్ ఉండే. జనంము ఇప్పుడు అంటే
మేము హాలిడేస్ మూమెంట్ లోనే వెళ్ళినము సంక్రాంతి టైం లో.
ఆ అప్పుడు ఓన్లీ మీకే హాలిడేస్ ఉన్నాయి. అందరకుండవు కదా పబ్లిక్ హాలిడేస్. జనవరి ట్వంటీ సిక్స్త్, ఫిఫ్త్, ట్వంటీ ఫోర్త్, ఈ త్రీ డేస్. ప్రతి ఒక్క టెంపుల్ లో. ఫుల్ రష్ అప్పుడు. కంటిన్యూస్ గా అందరు. హాలిడేస్ స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీస్, ప్రైవేట్ ఆఫీస్ ల కి ఏ యొక్క చిన్న టెంపుల్ అయినా అయినా కూడా ఫుల్ పబ్లిక్ ఉందంటా.
అవును, ఇంకా మేము వెళ్ళేదారిలోనే శ్రీరంగపూర్ టెంపుల్, చిదంబరం టెంపుల్, ఇవన్నీ ఉండే గాని మాకు టైం లేకుండే, అవి కూడా ఫేమస్ టెంపుల్స్, చిదంబరం అంటే అక్కడ. ఆకాశలింగం, ఒక లింగం ఉంటుంది. హలో. హలో. హలో, వినిపి అక్కడ చిదంబరంలో ఒక ఆకాశలింగం అనేది. ఉ ఉంటదట
ఊ
మన అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది. కదా
తెలియదండి. అంత ఐడియాలేదు.
ఆ అరుణాచలం అంటే అగ్నిలింగం అన్నట్టు.. చిదంబరం ఆకాశ. లింగం ఇంకాక్కనో వాయులింగం ఇట్లా ఎన్నో పది లింగాలు తొమ్మిది లింగాలు ఎన్నో ఉంటాయట
ఆహా
హ ఇతం మనం నటరాజ స్వామి టెంపుల్ అది చిదంబరంలో
ఇది వాయిస్ కట్ అవుతుంది
అవునవు ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు ఓకే
కొంచెం ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్ంది మీది స్నల్ ప్రబ్లమా నాది సనల్ ప్రాబ్లమ్ ఆ హలో మీకె సిగ్నెల్న తొమ్మిది
ఉంది మాకుంది ఫుల్ సిగ్నల్ ఉంది
అవునా మరి నాకు కూడా ఉంది సిగ్నల్
నా వాయిస్ మీకు ప్రాబ్లమ్ అయితే మీేన్ నా దగ్గర సిగ్నల్ ప్రాబ్లం అన్నమాట మీ వాయిస్ నాకు డిస్టర్బెన్స్ అయితే మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం
హ ఓకే నాకు కూడా మీది వినిపించట్లేదు కదా మీరు మాట్లాడితే
ఇప్పుడు తన్న
మాకు ఒకసారి వినిపించట్లేదు మధ్యలో పోతుంది వాయిసు
మధ్యహ్న ఇంతకు ముందు ఒక్కసారి నాదే ఇయర్ తగిలి నెట్ ఆఫ్ అయిపోయింది
అహో ఓకేఓకే మీ పాప పడుకుందా మళ్ళీ
పడుకుంటుంది
పడుకుంటుంద
హ
మెనీ ఇయర్స్ మీ పాపకి
పడుకుంటుంది
మీ పాప కిన్ని ఇయర్స్
ఈ మే వస్తే టూ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి
ట్వి యేర్సా
ఓ
బర్త్డే సెలబ్రేషన్స్కి ఇస్తారు మళద అండి కాని సెలబ్రేషన్స్ ఏమన్నా
చేస్తాము ఒకవేళ మేము ఆలోపు హైదరాబాద్కి వచ్చేస్తే సింపుులు కద చేస్తాం ఇక్కడ ఉంటే గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇంకా మా హస్బ డ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళని ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళ అందరినీ పిలిచి
ఆహా ఏక్కడ అందరికి పార్టీ ఇద్దాం అనుకుంటున్నారా మ్మ్ హ్మ్
ఇయ్య కాన్సపోయే ముందు అందరిక టమ్ పార్టీ ఇచ్చి ఏళ్తే బావుంటదని మళ్ళీ ఇక్కడ వాళ్ళు కూడ అంత అందరు ఏ ఫంక్షన్ అయినా మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నరు సో ఇంక మేమ్ కూడ లేదన్న
చిన్నా పార్టీలాగా చెస్ ఇచ్చేసి వస్తే బావుంటద్
హ్మ మ్మ్
మీరు ఈ మధ్యలో ఎక్కడికైనా వెలొచీనా మరి
మేము మొన్న జనవరిలోనే ఇక్కడికి వెళ్ళినామ్ శృంగేరి ధర్మస్థల కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ శృంగేరిలో అయితే మాక్ కు తొందర ఎల్లి ఇట్లా వెళ్ళిన వెంటేనే వితిన్ టెన్ మినిట్స్ లో దర్శనం అయిపోయింది శృంగేరిలో
ఆ
లో అయితే మేము లెవెన్ థర్టీి కి టెంపుల్ లోపల అడుగు పెడితే ఫోర్ థర్టీ ఫైవ్ కి బయటికి వచ్చినాం అన్వర్స్ పట్టింది మాకు ధర్మస్థ సర్లే ఆ టెంపుల్ లోపల మొత్తం సేమ్ మన తిరుపతిలో ఎట్లా ఉంటదో కంపార్ట్మెంట్ చ
ఆహ మిమ్మల్ని వెళ్ళినప్పుడు తమిళనాడు మొ తమ్ కూడా చిన్న చిన్న విలేజెస్ లో కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయ్ ప్రతి ఒక్క విలేజ్ లో కూడ గోప్ గోపురాలు అన్నవి చాలా పెద్ద ఉన్నాయ్
ఒకే కర్ణాటకలో గుడా టెంపుల్స్ ఎక్కువ
అవున
హ్మ
మేము వన్ వీక్ ఏళ్లి వచ్చినమ్ తమిళనాడు అప్పట్లో కర్ణాటక చేక్కి ఎవడో వచ్చినాం మేమూ హంపికీ అక్కడ కి వచ్చి అక్కడ మా సిస్టర్ ఉంటరు అయితే
ఓకే బావుందా మరి హంపీ
ఆ బాగుంది
ఏమేం చూసినరు హంపిలా
హంపీలో నాకు గుర్తు రావట్లేదు అదేంటి విరూపాక్ష టెంపుల్ ఒకటి
ఓకే
దాన్ని ఉంటరు నా అది గుర్తు రావట్లేదు అది కూడం అక్కడ ఫిఫ్టీ రూపీస్ నోట్ పైన ఉంటది కదా దానేమంటరు అది కూడా చూసినం ఆ ప్లేస్ ఏదో అంటారు కదా ప్లేస్ స్వాప్
స్టాచ్యూ ఆఫ్ చారి టినో ఏదో అంటరు
స్టాచ్యూ ఆఫ్ ఛారిటీ అనుకుంట అక్కడికి కూడా వచ్చి అక్కడికి కూడా ఎల్లి నం
న ఒకే
ఉ నెక్స్ట్ గోకర్ణ కేళ్లాలనుకుంటున్నాం అప్పుడు వెళ్దామను ఆ అది మా సిస్టర్ నే నేను వెళ్దాం అనుకుంటున్నాం మళ్ళీ
ఓకే ఎప్పుడు సమ్మర్ లోనా
ఆ సమ్మర్ లోనే అన్నది మరి మా సిస్టర్ అయితే చూడాలి
కాకపోతే ఇక్కడ మే సమ్మర్ హాలిడేస్ తులో వెళ్ళలేమండి అక్క ఇక్కడ చాలా ఆ ఫుల్ వేడి ఉంటదాంట కర్ణాటకలో ఆ చ అలా అంటే చాలా టూ మచ్ ఉంటది అది గోకర్ణ మేము యేలేసి వ చ్చినం టెంపుల్ ఏమో చాలా చిన్న ఉంటది పబ్లిక్ ఏమో చాలా ఎక్కువ అవి టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్సే కానీ ఫేమస్ టెంపుల్స్ మురుడేశ్వర్ బాగుంది మురుడేశ్వ టరు చాలా పెద్ద ఉంది టెంపుల్
ఆహా
మురుడేశ్వర ఎల్లచ్చ
ఓకే
ఆ
ఓకే అండి మరి
ఓకే అండి మా పాప లేచింది పడుకోవట్లేదు ఓకే ఓకే బాయ్ బాయ్ ప